రాండి బ
ఆ బాగున్నానండి మీర ఎలా ఉన్నారండి
ఆ బావున్నామండి వాయిస్ వినబడుతుందా అండి
ఆ ఇనబడుతుందండి మా వాయిస్
హలో
హలో వినిపిస్తుందా అండి
బాగా వినబడుతుంది ఆ వినబడుతుందండి నా వాయిస్ అండి
ఆ వినపడుతుంది తిన్నారా అండి ఏం తిన్నారాండి
ఆ తిన్నానండి మీరు తిన్నారా అండి ఉగ్గాని అండి మీరండి
ఉగ్గానా నేను
అే
ఏమండి వాయిస్ వినపడ్డం లేదా రెండు రెండు సార్లు చెప్తున్నారు
మీరే డబల్ డబల్ టైమ్ అడుగుతాన్నారండి
అవునా ఓకే ఓకే నేను నైట్ కర్రీ చేసుకుంటిమా
అవునులేండి
ఆ కర్రీ ఉంటే దాంతో తిన్నా అండి
ఓకే అండి ఇకేంటండి విశేషాలు
చెప్పాలండి ఎలా ఉన్నారు ఏం కథ పోలేదా ఊరికే వీకెండ్ కదా
వెళ్ళలేదండి వీకెండ్లో
అవునా మాములుగా మీరు వెళ్ళారా వీకెండ్ వీకెండ్ అండి
వీకెండ్ వీకెండ్ లేదండి మా ఊరు చానా దూరము అందుకోసమ అవునండి
ఏంటండి మరీ అంత దూరమా మీరు ఉండే లోకెషన్కి మీ ఊరికి
అవునండి చానా దూరం
అయితే కష్టం లేండి ఎప్పుడో అమావాస్యకొ పున్నాన్నుకో పోవాలా అయితే ఇంకా
అవునండి మీరండి
పోలేదండి మాది మీకన్నా దూరము
మాకన్నా దూరమా అండి
అంటే కొంచెం దూరం మీతో పోలుచుకుంటే మాకు ఇంకా దూరం ఏమోనని నా ఒపీనియన్ నేను ఎప్పుడన్నా ఇంటికి పోలంటే మినిమం ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ రాల మినిమమ్ లో మినిమం ఫోర్ డేస్ అన ఉంటే పోతా
ఓకే ఆ ఓకే పెద్ అంటే మీకు లాంగ్ లాంగ్ హాలిడేస్ ఉండాలంటారు
అవును అవును ఇప్పుడు చూడండి సాటర్డే సండే వీక్ ఆఫేనా అ ఫ్రైడే వోయినా అనుకో ఆ నేను మండ్ ఆ సాటర్డే మార్నింగ్ మా ఊరికి రీచ్ అయితా మళ్ళీ ఇంగ్ సండే ఈవినింగ్ నే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వాలా
ఆ ఒకే కష్టమేలే
నాకు చెప్పండి ఆ అట తిరిగేకే అలిసిపోతాం కదండీ
అంతే కదండి మరి
ఏం చేత్తాం మన లైఫ్ ఆ ఏమంటరు మనిషి జీవితం అంటేనే ఇట్లాంగా ఫ్యామిలీకి దూరంగా ఏదానికి పోలేం ఏదో మనం ఊరికి పోవాలంటే పండగ రావాల
అంతే కదండి మరి ఇప్పుడు చూడండి ఇంగ మనం ఏం చేయాలో మనకు మన జీవనాధారం కోసం మనం వేరే చోటు ఉండాల్సిందే తప్పదు
ఉమ్ తప్పదండి
తప్పదండి
మ్మ్ ఏంటండి మూవీస్ చూడలేదా ఏమి వీకెండ్ కదా ఏంటి
మూవీసా మూవీస్ ఏమి చూల్లేదండి మీరండి హ్మ్
నేను మూవీ హా మొన్న ఒకటి చూసా అండి బ్లాస్ట్ అని చెప్ పి నేను మహాభారతం స్టార్ట్ చేసిన అనమాట మహాభారతం ఐడియా ఉందా మీకు
ఆ మహాభారతం ఏదో కొంచెం కొంచెం తెలుసు అండి అంత పెద్దగా తెలియదు
హ్మ్ నేను మా ఫ్రెండ్ చూసేవాడండి దాన్ని నేను ఊరికి అనేవాడిని ఏం చూస్తావురా అది ఏంది అది ఇది అని కానీ నేను మొన్న రీసెంట్ మొన్నంటే ఒక వన్ మంత్ కింద స్టార్ట్ చేసినా అనుకోండి ఏదో తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది అండి దాన్ని చూస్తే
మహాభార్ త మండి మహాభారతంలో అవేమంటారు క్యారె క్టర్స్ ఉంటాయి కదండి అర్జున శ్రీకృష్ నా పా ఏ వీళ్ళు ధర్మరాజు కానివ్వండి
అవును అవును
నకుల సహదేవులు హ్మ్ అవునండి
ఏదో తెలీని ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి అవి చూస్
హ్మ్ వాళ్ళంతా పాండవులు కదండి
ఆ ఇంట్రెస్ట్ అయినా కాకపోయినా మంచేది చెడేది మనం మంచే చేయ్యల చెడుదే చెడుగు చేస్ తే మనకు చెడు ఖచ్చితంగా వస్తుంది ప్చ్ కొంతమంది ఉం టారు కదండి మూర్ఖులు అలాంటి వాళ్ళు చూత్తే కొంచెం మారే ఛాన్స్ పక్కా ఉంటాది నాకు అనిపిస్తుందండి ఏదైనా ఒక పని చేసే ముందేనా ఓ ఇది చేయకూడదు ఇది చేయాలా ఇది కరెక్టు
ఆ మ్మ్ చానా నేర్చుకున్నట్టున్నారండి మహాభారతం
అవునండి ఇప్పుడు మొత్తం రెండు వందల ఎపిసోడ్లు ఉన్నాయా
అవ్
నేను ఇప్పటికి ఆ నూట పది ఎపిసోడ్లు ఐప్ చేసిన
హ్మ్
ఆ ఇంగ ఏంది చూస్తుంటే సెల్లు చార్జి ఆ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి పక్కన పెట్టాల్సిందే గానీ నేం తకి నేను వదిలిపెట్టనండి మహాభారతాన్ని
అంత ఇష్టంగా చూస్తున్నారండి మహాభారతం అయినా మహాభారతం అంటేనే చాలా బాగుంటదండి మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్ కానివ్వండి దాని నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా అంతే చాలా ఉంటాయండి ఒక్కొక్క క్యారెక్టర్ నుండి నేర్చుకోవాల్సినటివి ఉన్నాయండి
ఎవరిని తక్కువ చేసే కాదండి మనం దాంట్లో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది క్యారెక్టర్
అవునా అండీ
ఇప్పుడు మనము భీష్ముని తీసుకున్నట్లయితే జస్ట్ ఒక మాట కోసం వాళ్ళ నాన్న హ్యాపీనెస్ కోసము రాజ్యాన్ని వదిలేస్తాడండి ప్రతిజ్ఞ చేస్తాడన్నమాట ఇంకా నేను మ్యారే ఇట్లా పెళ్ళి చేసుకోని నాకు సంతానం ఉండదు నాకు రాజ్యం కూడా వద్దు ఈ రాజ్యానికి ఎవరైతే రాజుగా అంటారో వాళ్ళకి నేను రక్షకునుగా ఉంటానని చెప్పి చేస్తాడు అంటారు మీరు విన్న మీరు వినలేదా పెద్దవాళ్ళు అంటారు రండి భీష్మాజ్ఞాని భీష్మ ప్రతిజ్ఞాని
ఆ అవునండి ఇంత ఇన్నాను కానీ అంత పెద్దది తెలీదుండి మేము చెప్తా ఉంటే తెలుస్తా ఉంది బీ భీష్ముడు పిత్తామహుడు అంటే వాళ్ళ తాత కదండి పాండవులకి కౌరవులకి
అవునండి తాత అండి
ఉ అది తెలుసండి ఇంకా వఊ
ఇప్పుడు భీష్ముడు గురించి మాట్లాడుకున్నట్లయితే మనం గొప్ప పరాక్రమశాలి అతను కానీ చివరికి చనిపోతారంట అండి
చనిపోతారండి ఎందుకంటే అతను అధర్మం వైపు నిలబడతాడండి దాని వల్ల ఇప్పుడు చూడండి ఎ ఇప్పుడైనా గాని అధర్మం వైపు ఉన్నారంటే అది నాశనానికి పోతుంది అని చెప్పి మనకి ఒక విన్నపం అనమాట మహాభారతం నుండి మనం నేర్చుకునే అంత పెద్ద వ్యక్తి
అవున అవును
అది మొత్తం అంతా అతనే అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద వ్యక్తి ఆయనే అధర్మం వైపు ఉండాల్సి వచ్చింది ఆయనకేం ఇష్టం ఇష్టం లేదు అక్కడ ఉండాలని
అవును కానీ తప్పదు ఎందుకంటే తను కట్టుబడిన్నాడ అనమాట ఆ రాజ్యానికి ఎవరైతే రాజుగా ఉంటారో వాళ్లకి రక్షణగా ఉంటా అ చెప్పి
అది అండి కర్మం కర్మ కోసం అతను అట్లే ఉంటాడండి
అవునండి ఏంటో అండి అసలు ఏమంటారు కొన్ని కొన్నిసార్లు అది చూసినప్పుడు అనిపిస్తుంది నాకి మన జీవితం అదేమంటారు మన తలరాతలు ఏం రాసిపెట్టింటే అదే జరుగుతుంది ఏమో అనిపిస్తుంది
తలవాత కాదండి మన కర్మ ఫలితాలు అంటారు కదా అవి
అవునఅవును కృష్ణుడు చెప్తూ ఉంటాడు అన్నమాట అర్జున్ కి అర్జున్ కి అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళ అని యుద్ధం స్టార్ట్ కాకముందు అంటే మ్యారేజ్ కోసం గాని ఇంకా ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ కోసం గానే అట్లా చెప్తూ ఉంటాడు
ఉ
ఇ ఇట్లా మనకి రాసిపెట్టింటే ఇలా జరుగుతుంది మనం ఎప్పుడు ధర్మాన్ని పాటించాలి అది ఇది అని చెప్త తడు చానా తెలుసుకోవచ్చు అండి మనం దాని నుంచి మంచేదో చెడేదో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మగుడదు ఆ ఒక కొత్త వ్యక్తితో మాట్లాడిన ఏ విధంగా మాట్లాడి వాళ్ళతో ఎలా నడుచుకోవాలని చెప్పి
స ఆ
ఇంకా మీక ఏం తెలుసండి ఏం క్యారెక్టర్స్ తెలుసండి
దన్
ఉమ్ చెప్పండి
వాళ్లు ఇద్దరూ ఉన్నారండి పాండవ కౌరవులలో వాళ్ళ అన్న
ఆ
ధృతరాష్ట్రుడు అతని వల్ల ధృతరాష్ట్రుడు వాళ్ళ డాడీ య కాదండీ
ఆ దురాష్ట్రుడు వాళ్ళ కౌరవులు వాళ్ళ నాన్న
ఓకే దుర్యోధనుడు ధృతరాష్ట్రడు దృ దుర్యోధనుడు పెద్ద కొడుకు దృతరస్థుడు వాళ్ళ డాడీ
దుశ్యాసనడు సెకండ్ కొడుకు సెకండ్ కొడుకు ఉమ్ అవళ నాయి
ద్రౌపదికి వస్త్రవర్ణం చేస్తారు కదండి దాని వల్లే అండి ఈ మహాభారతం అంతా
అవును యుద్ధం జరుగుతుంది
యుద్ధం జరుగుతది
నేను ఇంకా చూడలేండి నేను వెయిటింగ్ ఆ యుద్ధం జరిగేది ఇంకా వీళ్ళు ఉంటారు కదా పద్మ వ్యూహం అని అభిమన్యుడు పాటిస్తాడు ఆ అంతా ఏవేమో ఉంటాయి కదా అండి
అవునండి కర్ణుడు చాలా గొప్ప వ్యక్తి అండీ మీ కర్ణు గురించి కొంచెం తెలుసా అండి ఏమైనా
కర్నుడు గురించి తెల్సండి ఎందుకు తెలీదు గొప్ప పరాక్రమశాలి ఎప్పుడు అధర్మం చేయయుడు అని చెప్పి ఆ దుర్యోధనుడు అతనికి రాజ్యం ఇస్తాడా
ఆ
ఆ రాజ్యాన్ని కూడా వదులుకుంటాడు నేను అధర్మం చేయలేను నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పి
ఆ దుర్యో ఇప్పుడు చూడండి కర్ణుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ స్నేహం స్నేహం అంటే ఏంటి అనేది కర్నూడు దగ్గర నుండి నేర్చుకోవచ్చండి అతను ఆ ఇప్పుడు చూడు దుర్యోధనుడు అతనికి కొంచెం హెల్ప్ చేసింటాడండి ఏదో ఒక విషయంలో దాని వల్ల
అయి ఆ తన స్వార్థం కోసం చేసింటాడండి దుర్యోధనుడు
అతనికి స్వార్థమే కానీ ఇతనికి హెల్ప్ పని తను ఫీల్ అయింటాడు కదా ఆ దానికోసం కోసం అనేసి కట్టుబడి అతను ఏం చెప్పినా అది తప్పని తెలిసినప్పటికీ దుర్యోధన ఆ దుర్యోధనడు చేసే తప్పని తెలిసినప్పటికీ అతనితోనే ఉంటాడండి అతని ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చండి
అవునవును ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి ఎటువంటి సమయం వచ్చినా ఒకవేళ ప్రాణం ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి
ఆ అది అంతే
అక్కడ మనం కర్ణుడు అయితే అట్లే ఉంటాడండి పాపము మళ్ళీ అనకూడదు అంత పరాక్రమశాలైనా ఇచ్చిన మాట అనే తప్పకూడదు ఫ్రెండ్షిప్ అనేది పోకూడదని చెప్పి కర్ణుడు అట్లే ఆగిపోతా వాళ్ళు కోసం ఎవరిని తక్కువ చేసేకి లేదండి
ధర్మరాజు ధర్మం వైపే ఉండాలని చెప్పి అతను మొత్తం సర్వం అంతా పోగొట్టుకుంటాడండి మళ్ళీ అడవులకు పోతాడు కొద్ది రోజులు రా
ఉంటాడు
ఆ
ఎంత మంచోడంటే ధర్మరాజు ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని చంపినారని తెలిసి కూడా ఎక్కడ రాజ్యము మనంది చెదిరిపోతుందో గొడవలు వస్తాయని చెప్పి ఒక సిచ్యువేషన్ లో కూడా మాట్లాడ్డండి
అవునండి
చాలా మంచోడు ఇంకా అర్జున్ విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అంత గొప్ప క్యారెక్టర్ అర్జున్ది
ఆ అవునండి అతను ఎప్పుడు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాల అని చెప్పి ప్పి ఒక అంచనా అనేది ఉంటదండి.
అవునవును అంటారు మా అందరూ అంటారు కదా ఇప్పుడు ధర్మరాజు మంచిగా ఆలోచించి తీసుకుంటాడని
ధర్మరాజ్ ఆ ధర్మరాజు మంచి తీసుకుంటాడని కద ది ధర్మరాజు ధర్మం వైపు ఉండాలి అని చెప్పి ధర్మం ఒక్కటే చూస్తాడండి అది ఇఫ్ ఇన్ కేస్ తప్పని తెలిసినప్పుడు కూడా అతని ధర్మం అని చెప్పి అటు సైడే ఉంటాడు కానీ అర్జునుడు ఎ ఎట్లాంటే అతని క్యారెక్టర్ ద ఇ ఇది మంచి ఇది చెడు అని చెప్పి తెలుసుకోగలుగుతాడ
అవునవును ఇప్పుడు ఆ ధర్మముని అప్పుడు పాటించాలనుకోడండి అర్జునుడు న్యాయం ఎటువైపు ఉందో అటువైపు అంటారు కానీ ధర్మరాజు ధర్మం అంటాడు కానీ అర్జునుడు అలా కాదు న్యాయం ఎటువైపు ఉందో అట్లాగా ఉంటాడండి
ఇంకేంటండి విశేషాలు
ఇంకేంటండి అదే అండి ఆ మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు మీరు చూడండి ఒకవేళ వీలైతే జియో హాట్స్టార్ లో ఉందనమాట మహాభారతము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి చాలా నేర్చుకోవచ్చు మనం దాని నుంచి
ఓకే అండి తప్పకుండా మ్ సరే అండి మరి ధన్యవాదాలండి బాయ్ అండి
బాయండి